అ ఫోర్ ఫిఫ్త్ నుంచి నెక్స్ట్ మంత్ అంతా ఇంగ ఎగ్జామ్సే
చెప్పు
నైట్ కోస్ హలో
ఆ చెప్పు
అలానే అమ్మ
లే అప్పుడు ఒచ్చి వెళ్ళిపోయింద్ లె ఒక త్రీ దగ్గరేమో
ఇం ఎవరోచ్చేది నైట్కి అక్కనా ఒచ్చి ఎప్పుడుఎల్తుంది
నువ్ అంతేగా
ఉ
ఉ ఉ అంత నొప్పి దెండ్రా నడుము పడిపోయింది కడిగి కడిగి కడిగి సచ్చిపొయ్నయ్ కాళ్లు చేతులు అంట్లు బెడ్షీట్లు అని ఉత్తికి తొక్కి తొక్కి కాల్ నొప్పుల్ ఔ
వర్షం బడేల ఉంది ఇకడ
ఉ
ఉ
ఇడ ఒస్తలేదు
ఉరుములు
సన్లైట్ ఒస్తుందా
సన్లైట్ ఉంది అటు సైడ్ మేఘాలు ఖమ్ముతన్నాయ్
ఉ అన్నీ ఉన్నాయ్ అంట వర్షాలు ట్వంటీ ఫస్ట్ ట్వంటీ వరకొన్నయ్ చాన్స్ ఉంది హేవి రెన్స్అ
ఇప్పుడే ఒక సైడ్ నుంచి పడతా ఉన్నట్టుంది. స్మెల్ ఒస్తాంది.
హు తిన్నావా
ఏం దిన్నవ్
గోగాకు చట్నీ పూరీ గోబి కర్డ్
కోబి గుడ హమ ధ్యానం టైంగ ఎవరో చేసింది గోబి
బయ్ టా
ఓ ఉ
ఏం మాట్లాల దార్లో
ఉ ఇంక ఇందాక ఎవరికొఎందో చెప్త అన్నమె ఏంటి మీ పిన్నికా
అక్క
మ్ ఏమని ఇంక ఎన్ని రోజులు ఉంది కాలేజనా హ చింతకాయ తింటానా గుచ్చొని
అదేమయ్యే అప్లై జేస్కోదా
ఏదే
భాస్కర్ పెట్టేంది రాత్రి
అది ఎట్లా చేయడానికవుతుందిరా నేన నేను విష్ణుగూడా మెసేజ్ చేసిన ఇందుల్ నే ఏం జెప్పల వీళ్ళ నడితే సమీర మడువళ్లను గూడా మ్మ్
వాళ్ళకి అప్లై అని జేప్పేసి ఓచ్చింది ఏదో సమ్థింగ్ మనకి రాలే అట్లా కోడ్స్ ఓచ్చేసి శ్రీహరిగన్ని అడిగితే వాడేదొకటి పెట్టినాడు మళ్ళీ హేమంత్ గాడు పెట్నాడు మనకింకా టైం పడుతుందని నాకు ఆఫ్టర్నూన్ నిన్న రెండు మెల్
నా కోటే ఓచ్చింది అం టైమింగ్ గూడా మంచి అనేస్తుంది ఈ రోజు డేటు టైమ్
ఈ రోజు చేసింది అది ఆఫ్టర్నూన్ టువెల్ థర్టీకి అయిపోగొట్టెల చేసేయండి అన్నారు మరి ఇంకోటి ఏదో ఓచ్చింది గదా నన్నే ఓపెన్ చెస్ ఇంక రాలేదె ఇంక రానప్పుడు మనం ఏం జేస్తా అని చెప్పి నెన్ ఒదిలేషిన
అహ నాక్ ట్రై చేసా ఒగళ కోర్స్ లోకేళ్ళి ఏమ నా చూస్తే ఓస్తుందా అని చేప్పి అక్కడ కూడా ఏం లేదు అప్లై అని
మైలేజ్ర్ అట్లానే ఓస్తుందంట కిందకి పడిపోతంటే ఇం కా నువ్వేద్ దుక్ గవర్నమెంటు ఇన్స్టిట్యూట్ కంప్లీట్ జేయలేదని జేప్పి నాకు చూపిస్థంది
అవున
మ్మ్ చుద్ధం లే
మ్మ్ ఆర్కే ఒచ్చే మనే కదరా
ఏమొలే
నువ్వు సుబ్ అవును బట్టలెక్కడుతుకుతుంది అమ్మా
బైటనే
బయటేక్కడ తోట్లోనా
ఓపెన్ ప్లేస్ ఉండే
అటు పక్కుంది కానీ అక్కడ బండ గనీ ఏం లేదు గదా మ్మ్
ఇంగేన్ జెప్తారా తాడు డ్రమ్లల్లై తొట్లో ముంచుకాలి అది
ఎట్టరాస్తూన్నడాంట సాయి ఎగ్జామ్స్
ఏం కాలే ఇంకా మట్లాడిన.
నేనా ఇంట్లో.
పండుకోంటప్పుడు
అహ సింధు కాలేజ్కి చ్చీ స్కూల్కెళ్ళిందా.
ఉమ్ ఎగ్జామ్ ట్యూషన్ పోయిందాండి.
ఉమ్.
ఉమ్. ఏం చేసినారంటే ల్యాబ్ లో .
ఏ ల్యాబ్ అని నేను అడగలే గాని ల్యాబ్ లో ఉన్నట్టు దివ్య స్నాప్ పెట్టింది చూ. స్తున్నమా.
ఉమ్ నేను వచ్చినాడు.
మాధుకేమో మెసేజ్ చేస్తున్నట్టుగానో తెలిసిందంట మీరాట్లా చేస్. మదే చేసి మదు ఫోన్ల నుంచి సమీర రిప్లై ఇచ్చింది. లాబ్ లో ఉన్నాం అందరము అని. సరేలే అని కామ్ గున్నా అదే దాని గురించి ఆమె చెప్తారంటే ఏం చెప్పలేదు దాని గురించి ఆమె. సరే సరలేండీ ఏం చెప్పిన అంతె.
ఉమ్.
ఉమ్.
ఆహ్ సార్ ఆహ్. ఉమ్ అందుకే పడినా పడకపోయినా తప్పదు కలకండే ఎందుకంటే. కండలం మెట్టేలం కాబట్టి.
మేము బట్టకు బట్ట చూ. ప్చ్ ఏందో అసలు ఈరోజే చేయాలనిందా మా అమ్మ. కాని రేపన్న చేయాలి.
ఉమ్.
ఆఫ్టర్నూన్ మార్నింగ్స్ వేట్. కాని రెండు వడలు పెట్టుకొని రెండు తినేస్నా నేనే. ఇంకా రెండు ఉన్నాయి ఫిజ్ లో. ఛ్. ఇంకా కోల్డ్ గానీ ఈరోజు రాత్రి పడుకుంటే ఫీవర్ వచ్చేస్తదెమో నాకి.
నాకు వస్తాంది.
ఉమ్ హు.
సవా చెలా పైస
చ్.
ఊరంతా మీ అన్నయ్యను తెమ్మను ఆయింత. ఎవరూ లేరు అంటే ఎవరు వస్తారు
ఇంకా మాట్లాడు కాల్లో ఉన్నాం మనం
చెప్పు కొడతాంది
ఏం బడు.
ఎంత అంటే.
ఆహ్. ఎం బడతంది రా
వర్షం
వర్షం లోపలికి పో అప్పుడు బయటుండకు
గట్టిగా పడుతుందా
స్టార్ట్ అంట
ఊ ఉ తడవకురే
ఉమ్
సీజన్ గాని సీజన్ లో పడుతుంది వర్షం తడిస్ ఏవో ఒకటస్తయ్
ఉమ్
అంటే ఫస్ట్ సండేనా ఉ అంటే ఫస్ట్ సండేనా సాటర్డేనా
చూడాలా మరి సాటర్డే ఈరోజు ఈరోజ్ ఎంత ఎయిటీన్ ఎయిటీన్ నైన్టీన్
అంతేలే సాటర్డే ట్వంటీ ఫస్ట్
చూడాల అది ఇప్పుడు నైట్ కన్నా అది వస్తే అప్లై జేస్కున్నాక అప్లై జేయచ్చు. అవున రాకుండనా అండి రాకుంటే పెట్టేస్తే సైలెంట్ అయిపోతాడు
ఉ పొద్దున్న చేమన్ అప్లై జే రిజిస్టర్ చేయరా అన్న చేసినావా ఐఐటి మండి అనేదో వచ్చింది దాని కి రిజిస్టర్ చేయమన్నా చేసావా ఉ వాళ్ళింకా స్టెప్ వైజ్ ఉన్నాది గదా దాంట్లో మెసేజ్ ఇట్లా దాన్ బట్టి చేస్కుంటారులే అని కామ్ అయిపోయింటారు. వాళ్ళకేం అవసరం వాళ్ళకి అవసరం అయితే దాన్నే పట్టుకొని కూర్చోండు
ఆ అదిట్లో నిన్న ఈవనింగ్ ఆ స్కాన్ సిస్కాన్ మనకి ఫస్ట్ వచ్చిన కాబట్టి త్వరగా అయిపోంది.
హ
మొత్తం అంత నాలుగు సెక్షన్ ది భాస్ క్రొగడే జేష్నారు ఒకటే మొబైల్లోనె రీజి లాగిన్గా ఒక్సారి. అది ఓడి కిరణ్ కుమారి మొబైల్లొ
ఆ ఫస్ట్ మీరు బయటేళ్ళిపోయినారుగా చేస్కోనే వెళ్ళారా మళ్ళెప్పుడైన్నా జేస్కున్నారా
మళ్ళీ వాళ్ళేదో మీటింగ్లో ఉన్నిండ్రి ఏదో వాళ్ళది. ఫండ్స్ ఎంప్లాయ్ ఫండ్సన్జెప్పేసి ఏదో సర్టిఫికెట్లనీ వా ఫైన్లని బెడ్తాండ్రి ఫ్యాకల్టి అంత. ఇంకాడిగ్ బొయ్ ఆడ ఫేస్కాన్ జేపిచ్చ్కొని మళ్ళొచ్చినాము.
మళ్ళీ పొయ్నారు గద బైటకీ స్టెప్స్ దగ్గర్కి.
బట్లు దీస్కుంట
అమ్మా అ అ ట్లె మాట్లడ్తున్నావ్.